హాయ్ బాగున్నారా
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం తిన్నారా
ఫాస్టింగ్
హో సారీ సారీ ఇంకా హ్మ్ ఆహ్ ఉన్నాం మండి ఇంకా మార్నింగ్ హ్మ్ టమాటా టమాటా ఫ్రై ఆమ్లేంటేస్ తిన రోటీ చేసిన
మేము కూడా చికెన్ చేసినాం
హ్మ్
కర్రీ
హ్మ్ మాబిచ్చకర్ ఆ
హ్మ్ తాప్ పయ్ స్కూల్ వెళ్ళారా
ఓప్పం కొల్గు హు
పాప వాళ్ళు స్కూల్ వెళ్ళ హలో
హా యెల్లీలు లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చాను
ఆ
ఇంకా
ఏంచేసారు
లంచ్ లో వీళ్ళకి పప్పు ఇచ్చాను
ఆ పప్ప ఓన్లీ పప్ప లేకుంటే
పప్పు చేసి అదే కలిపి పేట్టేస్తాను పోనీకి రైస్ హా రైసే
ఓన్లీ రైస్ తురా పాపా వాల్
పప్పు ఉంటే తినేస్తారు వాళ్ళకి ఇష్టం కదా
ఆమ్లేట్ ఈ గ ఇయాలే పాపడ్ అమే
ఆ పాపడి ఇచ్చిన ఉ మార్నింగ్ ఏళ్ళేటప్పుడు బిస్కెట్ అడుగు అయితే లంచ్ లోనే బిస్కెట్స్ కూడా ఇప్పుడు ఇచ్చ
బిస్ బిస్కెట్ తీసుకున్నా మేం స్నాక్స్ ఐటెమ్ బిస్కెట్సా
హా ఇంక
సార్ పనికి వెళ్ళార
ఆ వెళ్ళారు ఇప్పుడు వెళ్తారు ఇన మార్కెట్ పోయిండు
ఆ
ఇంకా
సీరియల్స్ చూస్తారా మీరు సీరియల్స్
ఇంకా
సీరియల్స్ సీరియల్స్ సీరియస్
సీరియల్స్ చూడనండి నేను ఫోన్ లో పాకిస్తానీ సీరియల్స్ చూస్తాను
ఉ నీకు ఒక స్టోరీ చెప్తా
ఆ చెప్పండి
హ హీరో ఉంటారు ఏవం వాళ్ళ మధ్య బాగా డిఫరెన్స్ ఉంటాయి. హై లెవెల్ ఇన్ లో లెవెల్.
ఆ
లేకతే ఇష్టపడరు లో లెవెల్ వాళ్ళారు
అవునా
ఇష్టపడితే మళ్ళా వాళ్ళ మధ్యన హాఫ్ కాలేజ్ వెళ్తారు వాళ్ళు వాళ్ల నాన్న వాళ్ళ నాన్న బాగా కష్టపడి వాళ్ళ పిల్లలు ఎదగాలని
ఆ
కాలేజి ఎట్ల వేస్తారు పిల్లలు చదవకుండా వాళ్ళతోనే లవ్ లో పడిపోతు సరి
హ
వాళ్ళ హై లెవెల్స్ కదా వాళ్ళ ఫ్యామిలీ పప్పసుకో ఉ
అ
ఆ మధ్యన మల్ల గొడవలయితాయి బాగా
ఆ
ఆ ఉంచుతారు మళ్ళా పారిపోతారు. మళ్ళా వాళ్ళ హై లెవెల్ కదా బాగా ఉంటది. పోలీస్ల వాళ్ళ కాంటాక్ట్స్ బాగా ఉంటాయి. వాళ్ళకి బాగా రిచ్ అంటే బాగా రిచ్ వాళ్ళు హీరో వాళ్ళు.
హ
హీరోన్ వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ అన్నమాట. తీసుకోపోతే వాళ్ళు వెతుకుతారు. వాళ్ళ హై లెవెల్లో బాబాయ్ అమ అందరూ
అ ఇంకా వెదర్ చాలా హార్డ్గా ఉంది కద.
ఆ ఇద్దర భాగాహట్
ఎలాగో ఏమె ఇప్పుడు లాస్ట్ లాస్ట్ ఫాస్టింగ్స్.
లాస్ట్ ఫాస్టింగ్ హావి అవుతుది మొత్తం
బయనీష్ స్టార్ట్
స్టార్టింగ్ ఫైటింగ్ బాగుండే ఇప్పుడైతే కొంచం హార్డ్ అయితుంది
ఆడవుతే చాలా అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచే కొంచెం చాలా హార్డ్ అవుతుంది
ఎండలు కూడా బాగా అయిపోయినాయి వేడి బాగా అయి తిన్నై
హ్మ్
కూలర్ పెట్టకుండా ఉండట్లేదు కూలర్ అయితే కంపల్సరి కూలర్ అయితే కంపల్సరీ వాటర్ ఎంత దానికి ఎంత తల్గు అంది వామ నల్లా రావట్లే సరిగా వాట్ తర లేవు
సరే సరే అండి ఇంకా
కూలర్ కంపల్సరీ అవసరం
ట్వెల్వ్ థర్టీ వరకు ఏం అనిపిస్తలేదు దాని తర్వాత హార్డ్ అవుతుంది
హ్మ్ ఇప్పుడైతే బాగా హార్టి ఎండ బాగ ఉంది బయట అంతే వేడి ఉన్నది కాళ్ళు పెడితే మొత్తం కాలిపో కాలిపోతుంది మేము మొత్తం కాళ్ళు.
మార్నింగ్ టై లో మన మార్నింగ్ మార్నింగ్ టైం లో పనిలో బిజీ ఉండి. టైమ్ అలా ఎల్లిపోత హ్మ్ అవును.
ఇప్పుడు బయట వర్క్ చేసిన వాళ్ళకి బాగా కష్ట కష్టం కొంచం ఇప్పుడు మనకి అయితే ఇంట్లో ఉంటాము కొంచెం అట్ల ఇట్లా అయిపోతాది. వెదరు బాగా హాట్.
అవునా
వేడి బాగా గాలి అంటే వేడి వస్తే బైక్ మీద వస్తే వేడి గాలి అం తే వేడి గాలి.
కొంచం ఏజ్ బార్ పెద్ద వాళ్ళు అయితే చాలా. కష్టం.
ఆ బాగా కష్టం ఇప్పుడు. ఫిఫ్టీన్ థర్టీన్ ఇయర్స్ అయితే అప్పుడు బండి నడపాలి మొత్తం. వేడి గాలి వస్తు. స్తాది కొంచం ప్రాబ్లమ్ అయి బాగా. దూరం వెళ్ళాలి.
ఇంకా షాపింగ్ అయిందా.
ఇంకా కాలే షాపింగ్. ఇంకా టైం ఉంది కదా అప్పుడి వరకు చేస్తా.
తక్కువ ఉన్నాయి కదా.
ఆ చందార్ వరకు కూడా చేసుకోవచ్చు మేము బాగా అయితే మా దగ్గర అయితే చందార్ కదా వాటిలో మొత్తం బజార్ మొత్తం ఫుల్ అయిపోతాయి. బజార్ మొత్తం ఫుల్ అయిపోతాయి బాగా. అప్పుడే తీసుకుంటాం సార్ బాగా మంది కూడా చాల రాత్రి తీసు అప్పుడే షాపింగ్ బాగా చేస్తారు.
హ్మ్.
బాగా పిల్లలు. నాలుగురు. చానా నాయిట్.
ఆహా అలా అంటలేను అంటే. స్టిచ్చింగ్ అయితాయా.
స్టిచ్చింగ్ ఆ స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు రెడీమేట్ అయితే.. వర్క్ చంద్రా. లేకుంటే అప్పుడు వరకు మెల్లగా తీసుకుంటారు
అవునండి
ఇప్పుడు మనకి స్టిచింగ్ వర్క్ ఇట్లా కావాలంటే కొం ఫస్ట్ ఏ చేసుకొని చేస్తారు స్టిచ్చింగ్ కావాలి కదా మళ్ళ అది
ఆ రెడీమేంట్ అయినా కూడా ఇప్పుడు దానికి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుడే కదా
కాని అంత తొందరగ అయితే కొంచెం అందరు అంత ఇష్టపడరు కదా కొ కొంతమందరికి ఆ స్టిచ్చింగ్ వాళ్ళు ఇష్టం కొందరికి న్ రెడిమెట్ ఇష్టం
టైలర్స్ కూడా చాలా సతాయిస్తారు కదా ఇప్పుడు ఇస్తాం అప్
ఆ ఇప్పుడు కూడా సా వాళ్ళకి కూడా పైసలు కూడా బాగా రంజాన్ కదా అర్జెంట్ అంటే డబల్
హు అవునవును
ఇప్పుడు ఉంటాయి కదా ఇప్పుడు మాకు ఇవాళ మీకు ఏపియండి అంటే, డబల్ తీసుకుంటారు అర్జెంట్ అంటే,
ఆవును ఇంకా
కలర్స్ కూడా చూసుకోవాలి
హు
పిల్లలకి మొత్తం వాళ్ళకి ఫ్యామిలీకి మొత్తం తీసుకోవాలి ఇప్పుడు,
అసలు అసలు ఇప్పుడు టైం స
టైం లేదు ఆ టైమ్ సరిపోదు ఇంకా పిల్లలు ఇది కావాలి అది కావాలి వేస్ ఇప్పుడు వెదర్ బాగా హే ఉన్నది కదా ఇప్పుడు షాపింగ్ వెళ్తే కూడా పిల్లలు వస్తారు వస్తారుఅ
ఆహా ఇప్పుడు ఎలా అంటే నైటే చేస్తున్నాం కదా షాపింగ్ ఇప్పుడు ఇఫ్ తయారి తర్వాత హ
ఇస్తా అయితే అయిపో అయిపోతది కదా ట్వవెల్ వర్క్స్ ఉంటానయ్య
ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుంది షాప్స్
అలాగా అ వెల్ వర్గా మ నైట్ వరకు చేయలే ఇంకా ఇప్పుడు చేస్తే తెలుస్తుది ఎప్పుడు వరకు ఉన్నాయి షాప్
అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటున్నాయి రంజాన్ నెల కదా వాళ్ళు డై లో రాలేకపోతు ఉంటున్నారు కదా వాళ్ళు
ఆ ఫాస్టింగ్ ఉంటాయి కదా ఫాస్టింగ్ విడిచిన తర్వాత దాని తర్వాత నమాస్ సతుకుని వెళ్తారు షాపింగ్ చేసు
ఆహా ఇప్పుడు ఎంండల్స కాబట్టి డైలో ట్టలేకదా
ఉండేలా వెళ్ళలేము కూడా ఏమైతే ఫాస్టింగ్ ఉంటాం ఇంకా దూ పూ కూడాడా బాగా అయి ఇ కదా అందుకే వెల్ంబ అయితకి
అవును
ఇప్పుడు మంచిలు కూడా అక్కడే కూడా ఉన్నాయి కాదా షాపింగ్ మాల్స్ బా దూరం దూరం కపోతేపోతే ఇ షాపింగ్ మాల్ కూడా రూస్ ందువాళ మంచి ఉన్నాయి బట్టలు
హ
ఇంకా తీసుకోవలేి కానీ యాడ్స్ లో వస్తున్నాయి కదా మంచి ఉన్నాయి చూపిస్త బాగున్నాయి
అవునండి కా సరే నేను మళ్ళీ చేయాలా కాల్ మీకు హలో
కొంచెం ఎనంక చేయండి
చెస్తానండి ఓకే బాయ్